ఆ చెప్పండి ఏం చేస్తున్నారు ఏం లేదండి ఇప్పుడే తిన్నాము పిల్లలకి తినబెట్టా
ఆహా
ఆ తిన్నారా మీ పిల్లలు
ఇంకా ట్యూషన్ నుంచి రాలేదండి
అవునా వర్షం చాలా పడుతుందండి మా ఇంటి దగ్గర
అవునా
ఆ చాలా వర్షం పడుతుంది వర్షం వస్తాలే మీకు
లేదు ఎండ ఉకే విపరీతంగా
అవునా మాకు చల్ల్ పెడుతుంది ఇట్లా చల్లగుంది
అవునా అ ఈపక్క ఏం లేదండి ఎండే
అవునా
ఉమ్మ్
మస్తు వర్షం కొడుతు చల్లగ వస్తుంది చెప్పు ఏం చేస్తున్నావు తిన్నావా
లేదు మార్నింగ్ నుంచి ఏం తిన్ల
ఎందుకలా
మనసేం బాలేదండి
ఎందుకు అట్లా పొద్దున్న నుంచి నేను కాల్ చేస్తా లేనన్టివి కదా ఇంటి దగ్గర
అదే ఇంటి దగ్గర ఉన్న కానీ మనసేమ్ బాలేదు హెల్త్
అవునా ఏం ఏమైంది
ఇంట్లో కొంచెం పాబ్లం
ఉండే ఉంటదిగా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇగా పట్టిం కొదు అంతా అజేస్కోద్ లే
అంటే పట్టించుకో కుండా అంత చిన్న విషయం కాదు కదా
అవునా ఏందే ఉంటె ఉంటాయిలే చెప్పింకా
చెప్పాలండి
తినకుంటే అయిపోతాయా
ఆకలి వేయల్ల
కొద్ధిగ తినను తింటేనే కదా రేపు పొద్దున లేచి పని చేసుకోవడానికి పిల్లలకు బాక్ చూపెట్టడానికి ఉంటది ఏదో ఒకటి వండి పెట్టాలి ఊన్న ఆహ తిన్నానంటివే మరీ ఏమన్న తినను అంటివి అంటున్నా
ఏందో మెయిందు మూడప్ బాగుండాలి
ఆ ఏం చేసావు మరి ఈ రోజు
ఈ రోజా మార్నింగా కారం దోస
ఆ
మార్నింగ్ కారం దోశ చేసాను
అ
లంచ్ వచ్చి పప్పు అన్నము
ఆ
ఆకలెత్తలేదండి ఎక్కడికి వెళ్ళాల ఇంట్లోనే ఉండ టెంపుల్ కెళ్ళి చెప్పినాను కదా అక్కడ వచ్చి దాని వల్ల కొంచెం హెల్త్ ఇదిగా ఉంది
ఆ
ఇట్లో ఇంట్లో ప్రాబ్లం మనసెం బాలేదు
బస్కోస్తావ్ ప
తిన్నారా మీరు
ఆ తిన్నాం నువ్వు తిన్లే మరీ తినాలంట కొద్దిగా ఎల్త్ ఎట్లా ఉంటది తినకపోతే బాగుండదు కదా
కొద్దిగ టీ పెట్టుకొని
మా మదర్ వచ్చిన్నారు తిన్లేదు ద్దనే ఓన్ అరిచారు
చా
తినకుంన్నా ఉంటె ఎట్టా. జరిగే జరుగుతాయి. ఇంట్లో వంద వస్తాయి, అన్ని పట్టించుకుంటె ఎట్టా. ఆయా చేసి పాలని తీయిచ్చారా. ఇంగేమ్ తాగబుద్ధి కాలేదు అండి.
ఉహ్ ఏదోటి దినేచెయాలి అబ్బా తినకపోతే ఎలా ఉంటది. పిల్లలు ఉండ్రి మళ్ళీ. అల్లాక్ వంట ఏయడానికన్నా ఎనర్జీ ఉందా లేదా ఈ మధ్య.
తింటా నైట్ కే
అవునా ఇప్పుడు ఏం చేసావ్. ఈ రోజా నేను పిల్లలు టమాటా పచ్చడి టమాటా కర్రీ యేశనా. టమాటా తిననంటే ఏమైందంటే ఇప్పుడు మళ్ళీ మమ్మీ నాకు ఎగ్ రైస్ జేయవా అంటే ఎగ్ రైస్ జేశనా.
అవునా
రెండు పచ్చిమిర్చి ఏసి ఎగ్గు వలగొట్టి చేశనా.
నా
నేన్ కొద్ది గా తిన్నా అమ్మా ఏం పెయిన్ వస్తుంద్ మస్తు పెయిన్ వస్తుంది సైడుకు.
ఎందుకు
ఏమో పచ్చిమిర్చి వల్లన ఏమో
ఆ పచ్చిమిర్చి వేడి కదా పడుపులో మంట వచ్చేస్తది.
ఆ అందువల్లనే కావచ్చు.
నార్మలే కదా మీకు, నార్మల్ డెలివరీ కదా.
ఆ రెండు నాలు నార్మలే నాకు మా అబ్బాయి ఒకడు ఆపరేషను.
ఉ ఆపరేషన్ ఉండే వాళ్ళు ఎక్కువ పచ్చిమిరకాయయి తినకూడదు అంటారు.
అవునా
ఉ అంటే మీకు ఆపరేషన్ చేసింటారు కదా. ఆ ప్లేస్లో మీకు పెయిన్ అనేది. నొప్ అనేది ఎక్కువ వస్తది.
అవును
కోర్గ్ ఒకసారి గావనిచండి, పచ్చిమిర్చి తింటే. మీకు అక్కడ అలర్జీ లాగా నవ్వ రావడం అలా జరుగుతది.
మావును అదే ఉన్నట్టు ఉంది బాగా పెయిన్ వసుది.
వసది అవును, అది అప్పుడు పత్తి ఉండాలంటారు గదా. అది ఉన్నా గూడా కొద్ది రోజుల తర్వాత ఉంటాద్ అనమాటా.
మావును
ఇప్పుడు వన్ ఇయర్ అయింది గదా.
ఆ వా టూ ఇయర్స్ బ్యా ఇప్పుడు త్రీయే ఉంటాడు మా బాబ మా అబ్బాయ్.
త్రీ ఇయర్స్ ఆ
ఆ ఇంకో బర్త్డే ఇప్పుడు సెప్టెంబర్ వస్తే, ఇంకో బర్త్డే థర్డ్ బర్త్డే.
ఉహుహ్
హు్
అయినా ఉంటాది ఆ ఇది
ఉ కొద్ది పేనోలో ఉంది.
ఉ అలా లాగినట్టు కదా.
ఆ
ఉహ్ అలా ఉంటది.
చెప్పు ఇంకా ఏం చేస్తారండి మరి మీ వారు వచ్చారా డ్యూటీ కి
మా ఆయన లేడు పిల్లలు వచ్చినారు ఇప్పుడే
ట్యూషన్ కి వెళ్ళా
హ్మ్ ట్యూషన్ కి వెళ్లొచ్చి
ఆహా చెప్పు ఇంకా ఏం చేస్తారండి
ఇలా కూర్చొని పనుకొని ఉన్న
ఆ
పనుక్కొని మాట్లాడుతా ఉన్నా
అవునా
ఆహా
ఆహా
ఇంకా
చెప్పు ఇంకా
వర్షం తగ్గిందా
లేదు పడుతనే ఉంది నేను బయట ఉంటే మా కొడుకు దా దా అంటు
ఆ
ఇంట్లోకి రా ఇంట్లోకి రా అంటు
ఆహా
భయపడుతున్నాడు రా మమ్మీ ఇంట్లోకి రా మమ్మీ అంటున్నాడు
హ్మ్
హ్మ్ చెప్పు ఇంకా ఏం చేస్తున్నారు ఏం కర్రీ చేస్తావు మరి ఇప్పుడు
ఇప్పుడు ఏం చేయలేదండి మన మార్నింగ్ చేసిందే అదే
ఆడబిడ్డ వచ్చింది అంటివి కదా
ఆ ఆ
మీ ఆడబిడ్డ వచ్చిందంటివి కదా ఏమన్నా తీసుకురాలేదా అంటున్నా
ఉహు లేదు లేదు
ఎల్లింద మరి ఉన్నదా
ఆ వెళ్ళినారు
ఎల్లారా
హ్మ్
ఆహా తినేసి వెళ్లారా
ఆ
ఆ
తినేసి ఈవినింగ్ వెళ్లారు
అవునా
హ్మ్
ఆహా చెప్పు మరి ట్రై చేసావా దోశ చాయ్ ఈ
లేదు లేదు ఇంకా
తేనె ఉంటే బావుంటది
నేను మా ఫ్రెండ్ కి చెప్తే నవ్వింది అమ్మాయి లే నువ్వు ఒకసారి ట్రై చేయమనింది అక్క ఏమో ట్రై చెస్ తే పోతది కదా అంటే నువ్వు ట్రై చేసి నాకు చెప్పు అనింది
ఉమ్ బాంటది ఒకసారి నువ్వు చూడు ఇంకా ఇలా ఫోల్డ్ చేసుకోని ఛాయిలో ముంచుకుంటు తినాలి, ఆ బాగుంటది
అంటే ఆయిల్ మాల్ గా ఆయిల్ ఏసే కదా దోశ
ఆ
ఆయిల్ ఏసిన దోసె కదా, నువ్వు చెప్పేది? అంటే ఇప్పుడు దోశ పోసి మనం ఆయిల్ వేస్ అదేలా ఆయిల్ వేస్తాం కదా, ఆయిల్ వేసిన దోశ ట్లో దోసే కదా టీలో అద్దుకొని తింటే ఏం కాదా?
ఆ ఏం కాదు ఏమైతది, కొద్దిగా లైట్ వేస్తం కదా ఆయిల్ ఫేస్ తుండేది ఇంకా, కొద్దిగా సాల్ట్ వేస్తాము కాబట్టి బాగుంటది. పిండిలో సాల్ట్ వెయ్యవా నువ్వు?
ఏస్తాను.
పిండిలో సాల్ట్ ఎయ్యవా?
వేస్తా
మరి అది ఇది టేస్ట్ ఉంటది, బాగుంటది చాయ్లో.
అది స్వీటు ఇది హా ఇది ఆహ
ట్రై చెయ్యి నువ్వు ఇంకా బాగుంటది, ఒక్కసారి చూడమా నువ్వు.
ట్రై చేస్తా.
ఒక ఒక్క కొద్ది అంత మనం తినే అంత ఎంత కొద్దిగా స్పూన్ ముంజుకొని అద్దుకొని తిను మొత్తము అద్దుకోకు. కొద్దిగ అంత చించుకొని అద్దుకొని తిను, బాగుంటదో బాగుండదో చూడు.
ఉమ్
నచ్చితే తిను, నచ్చకపోతే చట్నీలో అద్దుకొని తిను.
అంతే
ఉమ్ ఉమ్
ఇంకా
ఇంకా చెప్పాలె.
వెల్లేసి వచ్చేసినారా అంగడికి?
ఆ ట్యూషన్కి ఎళ్ళ రండి, ఇగో చిన్న ఉడుగా పిల్ల ట్యూషన్ పంపి ఇంట్లోనే చెప్స్తా నేనే
ఆహా ట్యూషన్ చెప్
కాలి గుండేమ్ ఏం చేస్ తా నేనే చెప్పేస్త, ఫైవ్ కి తర్వాత మాద్ద పాపా అప్పుడే చదివేస్తది, అప్పుడే చెప్ప మన్ అప్పుడే చదివేస్ పాస్తాను.
అవుండి
ఆ నేను రాకపోతే అడుగుతది, మమ్మీ ఇది ఏంటి మమ్మీ? ఇది ఏంటిది, వస్తలేదు మమ్మీ నాకు తెజుకోవా ఇదేంటి మమ్మీ, తర్వాత ఏంటిదని అని అడిగేస్తదండి అంతే
అవునులే, నేను గుడ ఇంట్లో చెప్ ప్పేస్తాను కానీ ఇప్పుడు పిలలు
ఉమ్
నేను ప్చ్ ఇప్పుడంటే ఖాళీగా ఉన్నా, మళ్ళా ఎడన్నా బయట పోవాలంటే ఇబ్బంది కదా.
ఆవును
అందుకనే పంపించేస్తాను, ఇంట్లో ఉన్న వా కు ఎలా ఆడుకుంటారండి పిల్లలు.
అవునా
ఉన్న కొంచోపు కొట్లాడుకుంటారు హాలిడేస్ వచ్చిందంటే ఇంక లేదు. అస్సలు నన్ను అరిపించేస్తారంటే అలా అరిపిస్తారు.
ఆహా
ఇప్పుడు చిన్న పిల్లలు అంటే కొట్టుకుంటే ఒక అర్థం. ఇంత పెద్ద పిల్లలు కొట్టుకుంటే ఎట్ ఎట్టుంటుంది చెప్పండి.
అవును.
ఇద్దరికి సర్ది చెప్పలేకా నువ్వు ఇట్టన్నావు నేను ఇట్టన్నా ఇదే.
అవును ఇగ అట్లే ఉంటది మా పిల్లలు కూడా అంతే అమ్మా ముగ్గురు. మా వోనికి ఏమన్నా ఇస్తే అమ్మా తమ్మునికి ఇచ్చినవా అని పెద్దామే. అమ్మ తమ్మునికి ఇచ్చినవు నాకు చిన్నామే. వానికి ఎక్కువ ఇచ్చినా అని వీళ్ళిద్దరు.
అద అది చిన్నపిల్లలు కదా.
ఆ
మళ్ళీ ఎవ్వరు లేకుండా ఉంటే బాగుంటారు.
హ్
ఎవ్వరు లేకుండా ఉన్నాం అనుకో ఇంట్లో
ఆ
బాగుంటారు.
అవును
మళ్ళీ నేనున్నానంటే మా అమ్మ ఉన్నారంటే ఇంకా ఎక్కువ.
అహాహా
అది ఎందుకో అర్థమయి ఎవ్వరు లేకుండా ఉంటే ఎవరు పాటికి సి వాళ్ళు టీవీ చూసుకుంటా బాగుంటారు.
హ్
మ్
ఇగ అంతే ఉంటది పిల్లలు అన్నప్పుడు. ఎవ్వరు లేకపోతే మంచిగ ఉంటరాళ్లు.
హ్మ్
అ చెప్పే ఇంకా ఏమన్ తిను మళ్ళా చేసుకొని మరి.